తున్నాను.
ఆ అండి వినిపిస్తుంది నమస్తే అండి. బాగున్నారాండి.
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా
బాగున్నామండి.
దేని గురించి మాట్ ఊరికే ఉన్నామండి.
ఆహా మీ సైడ్ మ్యారేజెస్
ఎలా జరుగుతాయ ంటే ఆ నార్మల్గానే జరుగుతాయండి ఎలా జరుగుతాయంటేలా ఇంగ
అవున చెప్ అట్లీస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా
నార్మల్గా ఒక ముందు రోజు పె ఇంటి ముందర పందిరేస్తాము. పందిరేసిన పందిరి కిందే ఆ పెల్ మావళ్ళ పెళ్లి కూతురు ఆర్ పెళ్లి కొడుకు అక్కడే పెళ్లికూతురది పెళ్లి కూతురుని పెళ్ళికొడుకైతే పెళ్లికొడుకుని చేస్త స్తారక్కడ పసుపు నల్గు పెట్టి మ్ తర్వాత అక్కడ ఇంగదయిపోయిన తర్వాత హల్దీ ఉంటదండి ఇంగ నార్మల్ గానే ఇంగ
ఆ
ంటది. హల్ది అయిపోతానే ఇంగంతా నైటింగ ఉమ్. పెళ్ళి పెళ్ళేక్కడ పెట్టుకోయింటారు. అక్కడి కెళ్ళిపోతాము. అక్కడ నైట్ టు ఆ రిసెప్షన్ పెట్టుకుంటే పెట్టుకుంటాం లేకుంటే లేదు.
మ్.
తర్వాత మ్ కొద్దిగా కోస్సెపయిన తర్వాత ఆ వక్కాకు శాస్త్రం అని చేస్తారండి.
మ్.
ఆ అయిపోతేనే అది అయిపోయిన తర్వాత ఏదో అన్ని వాళ్ళ పెద్దలేదంగా అని మాట్లాడుకుంటరు ఆ నెక్స్ట్ డే ఇంకా ముహూర్తానికి పెళ్లి జరుగుతదండి ఇంకంతే. మీ సైడ్ ఎలా ఉంటదండి. మీ సైడ్ ఇలా ఉంటాదా లేకుంటే
కొంచెం ఇలాగే ఉంటది. నేను చెప్ ప్తాను చూడండి.
ఆ చెప్పండి.
మా సైడ్ పెళ్ళి ఒప్పుకున్నాక ఇంకా అబ్బాయి కయితే అబ్బాయిల్లు తరపు మేమైతే ఇలా చేస్తామండి. పెళ్ళి ఒప్పుకున్నా కా ఇంకా పత్రిక రాయకనే చెట్టు కింద కీ మా సాంప్రదాయం ఉందండి మాకి కొంతమందికి పందిర్ దేవర పదహారు రోజుల పండగ అలా ఉంటది. మాకు చెట్టు కిందేవర అని ఉంటదండి. నల్లమేకపోతుని తీసుకెళ్ ళ్ళి ఆ ఒక ఒక చెట్టు ఉంటదండి. నాకు పర్టికులర్ గా పేరు తెల్దు మా పెద్దవాళ్ళకైతే తెలుసు. అక్కడికి తీసుకెళ్ళి చెట్ కింద ఎవరు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అది చేసు కొని నైట్ లో చేస్తామండి అదయ్యాక నెక్స్ట్ మూ పెళ్లి పత్రిక రాపిచ్చుకొని పెళ్లి పనులన్నీ చేసాక రేపు పెళ్లి అనగా ఈ రో జు పందిరేసి ఆ పందిరికి ముందు మేము కాళ్ళు కడిగించుకుంటామండి మొత్తం ఇన్ టి ఒక వంశం వాళ్ళంతా ఒక కుండలో ఒక ఆమె వచ్చి ఒక కుండలో వేప నీళ్ళతో వేప ఆకుల్తో కాళ్ళు కడుగుతారండి మాకి దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళకూడదు స్నానాలు చేసిన తర్వా త మళ్ళీ పెళ్లికూతురు ఆర్ పెళ్లికొడుకు వచ్చి ఆ పందిరికి పూజ పెట్టిన తర్వాత ఆ పెళ్ళికూతురుకి ఆర్ పెళ్ళికొడుకి తమ్ముళ్లు ఉంటారు కదండి
ఆ అవునండి
వాళ్ళ చేతుల మీదుగా ఆ మోస్ట్లీ జరిపిస్తారు అలా పందిరు వేసిన తర్వాత ఆ పందిరి కింద పసుపు పెడ్ నలుగు పెడతారండి పెళ్లికొడుకు ఆర్ పెళ్
ఓకే ఓకే ఓకే అండి
తర్వాత హల్దీ చేస్తారు మీరు చెప్పినట్టుగానే దాని తర్వాత రిసెప్షన్ ఉంటది ది ఆహా ఇక్కడ ప నలుగు పెట్టిన దగ్గర మేనమామ వచ్చి ఆ అమ్మాయికి ఆర్ అబ్బాయి మ మెట్టలు పెడతారండి కాలు గోరు తీసి
అంటే అబ్బాయిలకైనా మెట్టలు పెడతారండి
పెడతారండి
ఇవ అంటే గోరు తీయడం అంటే ఏంటి
మనకి నెయిల్ నెయిల్స్ ఉంటాయి కదండి జస్ట్ అలా కట్ చేస్తారు శాస్త్రం కి దాని తర్వాత హల్దీ చేస్తారు దాని తర్వాత ఈవినింగ్ గుళ్ళుకి అన్ని వెళ్ళి మండపానికి వెళ్తారు మండపానికి అమ్మాయిలు ఫస్ట్ రీచ్ అవుతారండి అమ్మాయిల్ రీచ్ ఎల్లి కలషం అనేది తీసుకెళ్ళళ్ళి అబ్బాయిల్ని తీసుకొని రావాలి మండపాటికి అక్కడ అబ్బాయి ఆరు అమ్మాయి వరుసయ్యే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అక్కడ పునీళ్లు ఇచ్చి బావకి సరదాగా ఇది చేయడం అలాంటివి చేస్తా దాని తర్వాత రిసెప్షన్ భోజనాలు చెప్పండి
అంటే అమ్మాయి వాళ్ళ అబ్బాయికే చేస్తారుా లేకంటే అబ్బాయి వాళ్ళ కానీ అమ్మాయికి ఏమన్నా చేస్తార అండి అలా
అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా అమ్మాయికి చేస్తారండి ఆ దాని తర్వాత వచ్చి ఆ రిసెప్షన్ అదంతా ఉంటది దాని తర్వాత నైట్ అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు లైక్ విభూతి పెట్టి కోని ఏదో లైక్ ముగ్గుకి ఒక సాంప్రదాయం ఉంటుంది ఆ ముగ్గులో ఒ ఒక్క శాస్త్రం ఒక పేళ్ళు చాక్లెట్లు అన్ని ఎసి ఒక్క అదంతా చేస్తారండి దాని తర్వాత అమ్మాయి వచ్చి ఆ ఒక్కలన్నీ ఒళ్లేకి తీసుకొని వెళ్ళిపోతది దా వాటిని అందరికి పంచుతారండి దాని తర్వాత మార్నింగ్ యాజ్ యూజువల్ పెళ్ళి జరుగుతది మళ్ళీ బామర్ది వచ్చి పెళ్లి కొొడుక్కు ఏవైనా పెట్టాలి అనుకుంటే బామర్ది చేతి మీద పెట్టిస్తామండి
అవునా అండి ఫుడ్ ఎలా అండి మీకు ఏంటే నాన్ వెజ్ మీ పెళ్ళిలో నాన్ వెజ్ ఇలా ఎం ఉండదా ఓకే అండి అంటే సమ్ మా తెలంగాణ సైడ్ అటు సైడ్ అంతా నాన్ వెజ్ ఉంటదండి అట్లా రీసెంట్ గానే ఆ మా తెలంగాణ కాదండి లైక్ చెప్తున్నాను రీసెంట్గానే మా అంటే నేను మా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వెళ్ళ అన్నమాట ట అక్కడ మొత్తం నాన్ వెజ్ ఉంటుంద అనమాట అండి వాళ్ళది సం డిఫరెంట్ కల్చర్
అవునా
హ్మ్ వాళ్ళవి మ్యారేజ్ కానీ మధ్యాహ్నం జరుగుతాయి హల్దీ ఇలాంటివనేస్ హల్దీ అనే నైట్ నైట్ ఆ టైమ్ లో జరుగుతుందండి వాళ్ళకి మొత్తం నాన్ వెజ్ ఉంటాదడీ అట్లా
అ
మీ సైడ్ ఏం అట్లా ఏం జరగదండ
మా సైడ్ వెజ్జే ఉంటదండి
ఒకే ఒకే అండి
మీకెలాంటి పిల్లలంటే ఇష్టమండి సాంప్రదాయంగా చేసుకోవడం ఇష్టమా లైక్ సింపుల్గా చేసుకోవడం ఇష్టమా
ఐ ప్రిఫర్ అంటే సాంప్రదాయంగా బట్ కానీ సింపుల్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి
హ్మ మీ సైడ్ కూడా క్యాష్ట్ అవన్నీ చూస్తారా అండి
ఆ చూస్తారండి
స్తారా అండి
నేనేం అట్లాగ ఏం పట్టించుకోనండి బట్ట కని ఇంటో వాళ్ళది ఉంటది కదా
హ్మ అ ఇంకా రీసెంట్గా పెళ్ళిళ్ళ జరిగాయా మీ ఇంట్లో ఎక్కడైనా
అంటే రీసెంట్ గా అంటే ఒక సిక్స్ మంత్స్ అవుతుందండి మా అ మా అక్క పెళ్ళయి అంటే మా పెద్దక్క పెళ్ళి అయింది అనమటా సిక్స్ మంత్స్ పైన అయితుంది
అవునా
అవును అండి
ఆ నెక్స్ట్ మీ పెళ్ళేనా అండి
లేలే అండి నాకు ఇంకో సిస్టర్ ఉంది ఆ సిస్టర్ పెళ్ళ అవుతే ఏమో తర్వాత ఇంకా సెటిల్ అవ్వాలి కదండి
ఆ అండి మీరు ఎలాంటి పెళ్లిి చేసుకోవాల అనుకుంటున్నారు అరేంజ్ మ్యరేజ్ లవ్ మ్యరేజ్
అరేంజ్ లౌకం అరేంజ్ అండి
లవ్ కమ్ అరేంజ్ అండి ఆ లవ్ మ్యారేజెస్ లేదండి ఇంకా
అవునా అండి మీరెలా చేసుకోవాలి అనుకుంటున్నారండి
నేను కూడా లౌకమ్ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నానండి
మ్యారేజే సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండి
అవునా నాకు తెలిదండి
మ్యారేజ్ పైన నీ ఒపీనియన్ ఏంటండి
అంటే ఎలాగా
లైక్ మంచి గుడ్ ఒపీనియన్ ఉందా బ్యాడ్ ఒపీనియన్ ఉందా
అంటే బ్యాడ్ ఓపన్న అంటే అట్లే ఏం లేదు కాగానీ కానీ అందరు ఇప్పుడు అంటే అదొక రష్ అయిపోతున్నడి దానికంటూ ఒక టైం ఉంటది కదా అస్సలు లైఫ్ సెటిల్ అవ్వకని అంత పేరెంట్స్ వాళ్ళు ఈ పేరెంట్స్ ఏమను
మీరు లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా అరేంజ్ మ్యారేజ ప్రిఫర్ చేస్తారా
లవ్ కం అరెంజ్ అండి
ఆ మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు చూసింది ఇష్టపడతారా మీరు చూసుకున్నది ఇష్టపడతారా
నేన్ చూసిందే పెద్దవాళ్ళకి ఇష్టం ఒప్పచ్చే చేసుకుంటామండి
ఆ ఆ
వాళ్ళని బాధ పెట్టకూదు కదా
అవునండి
అ అ అంటే ఇంకెంత అండి పెల్లి తర్వాత ఏమన్నా ఉంటాయా మరి మీ సైడ్ ఏమన్నా
పెళ్ళి తర్వాత అంటే డౌరీ డిపెండ్స్ అండి
అంటే
వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు అడిగితే ఇస్తారు లేదంటే నాట్ కంపల్సరీ దాని తర్వాత మెరుగున అలా ఉంటది అఊరేగిస్త స్తారండి ఆ అమ్మాయిని అబ్బాయిని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురని అక్కడ డ్యాన్సు లు అలా వేస్త అరేంజ్ మారేజ్ ఎంటే ఆ ఒకరి గురించి ఒకరికి ఏం తెలియకుండా పెళ్ళిళ్ళ చేస్తారు కదండి దానిపైన మీ ఓప
అక్క ను అంటే టైం ఉంటది కదాండి డియా అ డైరెక్ట్ గా ఒకేసారి అప్పటికప్పుడు ఏం జరగద్ కదా ఒక టూ మంత్స్ అన్నా టైం ఉం
లేదండి కొంతమందికి ఫాస్ట్ గానే చేస్త్ తారు మా అక్కకు కూడా అలాగే అండి ఒక ఫిఫ్టీన్ డేస్ క్యాప్ ఇచ్చారు అంతే
పాపం అండి ఏం చేస్తాం ఏ దాంట్లో అయినా కానీ ఇంకా ఏ స్టేషన్ లో అయినా ఇంక సర్దుకుపోవాలి అండి ఇంగ ఒకరి కోసం ఒక్కరు తప్పదది
ఏంది
మ్యారేజెస్ అర్ మేయిడ్ ఇన్ హెవెన్ కదండి సో సర్దుకుపోవాలి
అర్థం చేసుకోవాలుంటే లక్కి లేకపోతే ఇంక ఏం చేయలేం
థ్యాంక్స్ అండి మీ సాంప్రదాయాలు గురించి మాకు షేర్ చేసినందుకు
మీక్ కూడా థ్యాంక్స్ అండి